హాయ్
హాయ్
భాహున్నావా
భావున్నా
ఏం జేస్తున్నావు
ఏం లేదూ స్టార్ మా పరివార్స్ అని ఒస్ సుంది టీవీలో చూస్తున్నా
అవునా సేమ్ పించ్ మేం గూడా అదే చూస్తున్నాం
అవునా మాటివి చూస్తారా, జీ తెలుగ చూస్తారా.
ఎక్కువ మాట మా టివీ నే
మాటదా
హయ్యో స్పెలింగ్ మిస్టేక్ అండి మీకెప్పుడు గాదా ఎందు
స్పెల్లింగ్ కాదు వోర్డ్ మిస్టేక్ అది నువ్వు స్పీకింగ్ మిస్టేక్.
ఊ ఓకే మా టీవీ చూస్సం మేము ఎక్కువ
అవునా, మేము కూడా మా టీవీయే జీ తెలుగు అంత చూడము. ఏ సీరియల్స్ ఎక్కువ జూస్తారు ఆఫ్టర్నూన్ వా ఈవినింగా ఈవినింగా
ఆ సెవెన్ థట్టీకి వస్తది గదా అదేంది ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అనుకుంటూ.
అనుకుంటూ ఒస్సదా ఆహ
అదొక్కటి చూడ బుధ్ధి అయితద్, మిగతా అన్నీ ఇగ చూడము.
కార్తీక దీపం చాలా ఫేమస్ కదా
అది మా మమ్మీ చూస్తది, ఇంగ పెడతరూ చూస్తం అంటే ఇగ చూస్తం. సెవె సే సెవెన్ అయితే ఇగ స్టార్ట్ అయితాయి సీరియల్లు ఇగ నైన్ అయితే మా డ్యా డేమో న్యూస్ కావాలి అంటడు, నేనేమో మూవీస్ కావాలి అంట, సాంగ్స్ కావాలి అంట, ఇగ ఒక్కొక్క. రం ఒక్కొక్కటి కావాలంటం సండే ఒస్తే
అప్పుడు రిమోట్ పేలిపోద్దా
ఏం అట్లా పెలిపోదు కాని ఇక కాంప్రమైజ్ అయ్యి చూస్త
ఎవరు కాంప్రమైజ్ అవుతారు
ఒక్కొక్క టైమ్ లో ఒక్కొక్కరు అయితారు
మా ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క వెరైటీ మనుషులు ఉన్నారు
అట్లా చెప్పద్దు పర్సనల్స్
అవునా నిన్న రంజాన్ ఎలా జరుపుకున్నారు మరి
మాకు రంజాన్ ఉండదు గదా, మాకు ఫ్రెండ్స్ గూడా అంతా ఎవ్వర్.
భారతదేశ పౌరురాలే కదా మీరు
మీకున్నారా ఫ్రెండ్స్ ముస్లిమ్స్
మీరు భారతదేశ పౌరులే కదా
అవును అయితే
సబ్కా మాలక్ ఏక్ కదా
అవును
ఆ మరి అన్నిటిని పాటించాలి కదా
మీరు జపుకున్నారా మరి
అవును మేము సేమియా చేసుకున్నాం బిర్యానీ చేసుకున్నాము మా చు చుట్టుపక్కల వారికి పంచి పెట్టాము ముస్లిం వాళ్ళు మాకు కూడా పంచి పెట్టారు
మీకు ఫ్రెండ్స్ ఉన్నారా
అవును ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది గల్లీ వాళ్ళు ఉన్నారు ఒక డాక్ డాక్టర్ కూడా ముస్లిం ఉన్నారు
ఫ్యామిలీ డాక్టరా మీకు
ఫ్యామిలీ డాక్టర్ అంటే మా ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు కాదు
ఫ్యామిలీ డాక్టర్ అంటే ఫ్యామిలీ లో పుట్టరండి వస్తారు ఓకే మీకు రెగ్యులర్ కస్ట కష్టమార్ అంటే వాళ్ళని ఫ్యామిలీ డాక్టర్ అంటారు ఫ్యామిలీలో ఉంటే ఫ్యామిలీ డాక్టర్ కాదు మరి మీకు ఇంకా తెలీదా అది
ఫ్యామిలీలో వాళ్ళు ఎవరైనా డాక్టర్ అయితే ఫ్యామిలీ డాక్టర్ కావచ్చు అనుకుంటా
లేరండి
ఏప్పు అడిగంగవి అడ పలే
ఏం సినిమాలు చూసారు మరి ఈ రోజు
చ్చుగా వస్తారు కరెక్ట్ అయితే మా ఇంటికి డాక్టర్ గాని మా ఫ్యామి లి డాక్టర్ కాదు అయితే ఆ డాక్టర్ కూడా ముస్లిమే సో బిర్యాని ఇంకా ఏమేమో తీసుకొచ్చారు
అవునవును మంచిదేమని ఫ్రెండ్షిప్ బాగునే
కీరు కదుక కీరు చాలా బాగుంటదండి
నాకు బిర్యానీ అంటే బాగా ఇష్టం
ఈ రోజు ఏం వండుకున్నారు మరి
ఈ రోజు ఇక బిర్యానీ చేసాం నిన్న వాళ్ళందరూ తింటే తినబుద్దు అయింది నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా ముస్లిం ఫ్రెండ్స్ వాళ్ళందరూ స్టేటస్ స్నాప్లు స్టోరీలు చూస్తే తినబద్దు అయిందని ఈ రోజు మా డాడీని తీసుకురమ్మంటే తీసుకొచ్చారు ఈ రోజు మేము వండుకున్నాం ఈ రోజు మాకు ఎవ్వరు నిన్న ఇవ్వలేదు అని చెప్పేసి
అయ్యో నాకొక్క ఫోన్ కాల్ చేస్తే నేను వచ్చి ఇంచేదాన్ని కదా చాలా బ బాగా ఇంకా టేస్ట్ కూడా వచ్చిందన్నారు మా ఇంటి పక్కన వాళ్ళు ఇంకా మిగిలిది ఇది కూడ
చేసినప్పుడు పంపియండి అయితే నాకు తెలియదు కదా మీరు నేను చేసుకుంటారని
మీకు ఇష్టమా
అవును చాలా ఇష్టం బయట తినబుద్ది కాదు ఇంట్లో చేసినయే ఇష్టం
చికెనా, మటనా
చికెన్ బిర్యానీ బాగుంటది మటన్ కర్రీ బాగుంటది బిర్యానీ ఎంత బాగుండదు.
కీమ తింటారా.
ఆ కీమా చాలా ఇష్టం చపాతీలు చేస్తుది మ కానీ కీమా చేసినప్పుడు మా మమ్మీ కర్రీస్ మాత్రం నోట్లో వేస్తే కరిగిపోవాలి అలా చే స్తది అట్లా ఎవ్వరికి రాదు ఆ జొన్న చేస్తది
రాగి సంకటి
అది ట్రై చేయలేదు చూడాలి చేయ్యాలి.
నాటుకోడి బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాము ఇంకా నార్మల్ కోడిది చేసాము.
నాటుకోడి ఉన్ను రాగి సంకటి చెయ్యాలి కాంబినేషన్ బాగుంటది.
అవును అనా రాగి సంకట్ లో నాటుకోడి కలుపుకొని తింటుంటే చాలా బాగుంటది
అవును మీరు నాన్ వెజ్ లవరా ఏంటి
అవును నేను నాన్ వెజ్ అవ్వరు అప్పుడప్పుడు వెజ్ లవ్వరు పోయిన వారం అయితే ఏమైంది తెలుసా వారం మొత్తము ఒక్క రోజు గ్యాప్ లేకుండా నాన్ వెజ్ తింటూ ఉన్న ఒక రోజు చికెన్ తిన్నాం నెక్స్ట్ డే ఇంకా మిగిలింద అయితే మార్నింగ్ ఆ నెక్స్ట్ డే ఏమో ఎగ్ చేసుకున్నాం ఏమో ఏదో ఫెస్టివల్ వచ్చింది అయితే బిర్యానీ చేసుకుంన్నం. దా నెక్ట్ డే మిగిలింది అయితే ఇంకా కొంచెం బిర్యానీ తిన్నా దాని తర్వాత నెక్స్ట్ డే మా ఫ్రెండ్ పెళ్లి ఉండే అక్కడ పోయి మటన్ తిన్నా ఇట్లా కంటిన్యూగా వన్ వీక్ తింటనే ఉన్న అండి
అట్లా తినద్దు కంటిన్యూగా హెల్త్ బాగుండదు.
కానీ మాకు ముక్కలేనిదే ముద్ద దిగదు కదా
కానీ అలా అలవాటు పడద్దు ఇక్కడనా మళ్ళీ దొరకకపోతే కష్టంమైతది తర్వాత
నాకు కొవ్వు ఈ మధ్యనే కొవ్వు పెరుగుతుంది అంటే దాని
అది అవును మరి వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి ఫ్రూట్స్ సలాడ్స్ ఫ్రూట్స్ ఎక్కువ తింటా నేను
అ
రైస్ అంతా తిన బుద్ధి కాదు ఫ్రూట్లు జ్యూస్ ఇవి మంచిగా అనిపిస్తాయి.
అవి మన ఫ్రెష్గా ఉంటే బాగుంటాయిండి.
ఫ్రెష్ మరి ఎప్పుటిదప్పుడు తెచ్చుకొని తింటాం మా ఇంటి ముందే ఒక జ్యూస్ సెంటర్ తెరిచారు. అయితే షుగర్ కేన్ ఉంటది కదా చెరుకు జ్యూసు వితౌట్ వాటర్ టర్ వితౌట్ ఐసేసి చేసిస్తాడు చాలా బాగుంటది. ఆ కాస్ట్ కూడా తక్కువే చాలా అంటే చాలా తియ్యగా దాంట్లో ఇంత ఏం కలు పరు నో కెమికల్స్ ఆహా చక్కెర కూడా వేయ్యారు అవి అట్లుంటే చెరుకు గెడలే చాలా అంటే చాలా స్వీట్ ఉంటది తాగితే చాలా బాగుంటాయి వాళ్ళక ఊరి నుండి తెప్పిస్తారు కొంచెం కొంచెం మళ్ళీ ఎక్కువ లోడ్ తెప్పిస్తే కూడా అవి ఎండిపోతే మళ్ళీ ఎక్కువ ఎవ్వరు తీసుకోరని చెప్పి ఫ్రెష్ డే బై డే వస్తూనే ఉంటాయి. కొన్ని కొన్ని తెచ్చి అప్పుడప్పుడు ఫ్రెష్ చేసి కొంచెం అల్లం కొంచెం పుదీనాకులు వేసి అది తాగితే జ్యూసు చాలా బాగుంటది హెల్త్ కూడా చాలా మంచిది అది షుగర్ తీసుకోవద్దు తింటాం సండే సండే తింటాం కానీ ఊకె తెచ్చుకొం వీక్ లీ టూ త్రీ టైమ్స్ అట్లా
అవునా మాకు వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే ఉండాలండి వెనస్డే సాటర్డే సండే
సాటర్డే ఎక్కువ మంది తినరు అందుకే మా దగ్గర సాటర్డే తినరు అని చెప్పేసి షాప్ బందు ఉంటాయి చికెన్ షాపులు
దగ్గరాలేం లేదే
మా దగ్గర బంద్ పెట్టారు సాటర్డే సాటర్డేస్ ఇ ఎవరనా చుట్టాలుూ రిలేట్ టీవీస్ ఎవరైనా వస్తే ఎక్కడికైనా ఒకటె షాప్ ఎక్కడైనా ఒకటి ఉంటే అక్కడ పోయి తీసుకురావాలి ఇక
అవునా
ఆ
మేమేగా ఊకె తింటామ అండి ఊకె తిన్నా కూడా ఇది గు గుండెల్లో నుండి రక్తం పోతది కదా అక్కడ కొవ్వు పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంట కదా
అదే తినడా తినడం మా ఇంటి పక్కన ఒక ఆమె ఉంటది ఆమె ఓకే నాన్ వెజ్ లవరా ఆమె కూడా తిని తిని తిని తిని అది ఆమెకు ఇది హార్ట్ చుట్టూ ఇట్లా ఫ్యాట్ వచ్చేసింది అంటే కొవ్వు పెరిగిం ది అది తీయమంటే చాలా కష్టం అన్నారు అప్పుడు మొత్తం మానయాల్సి వచ్చింది అదేదో రోజు తినడం కంటే అప్పుడప్పుడు తింటే మనం పూర్తిగా మానేయాల్సిన అవసరం కూడా ఉండదు మళ్ళ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు సో ఊకే తినద్దు
మొత్తానికే మానేయమన్నారా డాక్టర్లు
అవును ఇగ అప్పటి నుండి ఆమె తినడమే బంద్ చేసింది తినకుండా మనం ఉండగలమా చెప్పం
అట్లా మీరు అట్లా చెప్పకండి నాకు ఇప్పుడే భయంమయితు తుంది నేను వాటిని మానేయలేను
మరి అందుకే ఊకే తినద్దు ఒక సందర్భం దానికి ఒక ఆకేషన్ అంటూ ఉంటుంది కదా అప్పుడు తినాలి
ఒకేషనల్లీ తింటా కానీ ఎక్కువ ఎక్కువ తింటాను
అదే తినండి గని డైలీ తినద్దు
అంతే అంటారా ఈ మధ్య అందుకే లావ్ అవుతున్నానేమో
శారీరక శ్రమ లేకుండా కూడా అలానే అయి
శారీరక శ్రమ కోసం నేను ఎక్సర్సైజ్ జిమ్ క వెళ్తాను కదండి
వాకింగ్ చేయాలి తిన్న వెంటనే పడుకోవద్దు
అవును అందుకనే మధ్యాహ్నంది అరగకుండా అలాగే ఉంది మా అక్క అచ్చింది ఇడ రక్ట్ చాపనే వేసింది ఈమెద నీకు ఇప్పుడు చాప ఎత్తాంది అనుకున్న నేను
మీరు వాకింగ్ ఎయ్యాలి కదా
ఆమె అక్కడ చప ఎత్తే నేను ఇక్కడ వాకింగ్ చేత్తండి
చేయాలి వేరే రూమ్లో పోయి వాకింగ్ చేయాలి
ఏమో ఇగ
ఇప్పుడి నుండన్న హెల్త్ చూసుకోండి ఊకె తినకండి వీక్లీ వీక్లీ ఎప్పుడో ఒకసారి అట్లా తినండి డి గని ఎక్కువ కూడా తినకండి
ఓకే అండి ఒకసారి ట్రై చేసి చూస్తా నా వల్ల అవుతుందో లేదో
ఓకే అండి నేను ఇగ కర్రీ చేయాలిపోయి టైమ్ అవుతుంది కొంచెం
ఆ ఓకే అండి బాయ్ బిర్యానీ ఉందే మం పొద్దునది
ఆ ఉంది కాని కొంచెం కర్రీ చేయ్యాలి అట్లా పొడి పొడిగా తినను అన్నారు మా ఇంట్లో వాళ్ళు సూ
సరే అండి సరే చెయ్యండి ఓకే మరి ఉంటాను. హ ఓకే బాయ్